హలో హలో
హలో
బావున్నావ అబ్బా
ఆ బావున్నా మీరు బావున్నారా
ఆహా బావున్న బావున్నారా
ఆ బావున్న అండి
ఆ ఏం చేస్తున్నారు అండి
టిఫిన్ అయిందా అండి
అయింది అయిందండి అయింది మీదీ
ఆ కంప్లీట్ అయిందండి మా ఇంట్లో ఒక్కొక్కోలకు ఒక్క ఐటెం కావాలి అండి
హ హా ఉ ఆ మా ఇంట్లో కూడా అంతే అండి మా వైఫ్ ఒకటి మా పిల్లలు ఒకటి నేను ఒకటి
అవునా ఇప్పుడు సమ్మర్ గదండి ఎప్పుడు లేని ఎండలు ఇప్పుడు వస్తున్నాయి గదా ఎప్పుడు చూడలే మనం ఇంత ఎండలు కాబట్టి పిల్లలు ఒక్కోక్కోలు ఒక్కొక్కటి అడు అండి నేనేమో ఒకటి బిల్లలు ఒకటి
ఆ అయి పిల్లలు హాలిడేస్ కదా ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఇగ అదొకటి ఇదొకటి అడుగుతా ఉంటరు. మా ఇంట్లో కూడా అదే అండి మా పిల్లలు కూడా అసలు ఎమ సతాయిస్తారు. ఒకలు పూరి కావాలంటరు ఒకలు దోశ కావాలంటరు.
అవునా మీ పిల్లలు పూరి దోశ తిన్ మా పిల్లలండి ఇంకా ఆయిల్ ప్రతి మా పిల్లలు కూడా సేమ్ అండి ఆయిల్ ఫుడ్ బా ఇంట్రెస్ట్ చుప్ చూపిస్తారు గుంట పొంగనలేగని పెసర్ దోషాలే గాని
సమ్మరు అట్లా తినొద్దు రాగిజావ లాం ఇదిగని ఆ ఫ్రూట్స్ లాంటివి గాని అట్లా చెప్తా ఉంటా
అవునండి మీరు చెప్పింది కరెక్టే అండి కానీ పిల్లలు ఎక్కడండి జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు మమ్మీ అవునండి పిల్లలు ప్రతిసారి మమ్మీ నూడిల్స్ కావాలి. గప్చూప్ గావాలి మెయిన్ హిందీ వచ్చిన రాకపోయినా ఈ వర్డ్ కోసం అయినా గప్చూప్ తింటున్నరండి. ప్యాజ్ దలో అని
ఆ జంక్ ఫుడ్ మంచిది కాదండి పిల్లలు అడుగుతారు. గానీ వాళ్ళకి మనం ఇప్పియకపోవడమే బెటరు
ఇప్పుడు మా పిల్లలు ఏంటనే డైలీ మిల్క్ ఇస్తాను. పిల్లలకి వాళ్ళు మిల్క్ తీసుకోరు ఏం చేస్తాను. నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కదా ఇప్పుడు వాల్నట్స్ గాని పిస్తా గానీ ఇప్పుడు బాదము జీడిపప్పు ఉంటాయి. గాధ అన్ ఇవన్నీ రైట్ గా రోస్ట్ చేసి డ్రై రోస్ట్ చేసి అది పౌడర్ లాగా రెడీ చేసుకొని పెట్టుకుంటా అండి పాలలో వేసిస్తాను పిల్లలకి
అసలు చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి అది అది కొంచెం ఇష్టంగా తింటారులే అండి ఆ డ్రై ఫ్రూట్స్ అనంగాలనే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడతారులే అట్లా మిక్స్ చేసి అట్లా మీరు పాల్లో అందించి ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం చాలా మంచిది.
ఊరుకోవదండి పిల్లలకి ఎక్కువ బయి ఇప్పుడు సమ్మర్ కదండి. ఎక్కువ ఇప్పుడు రాగి జ రాగి మాట్లూ గాని జొన్న జా జొన్న జావలు గని అట్లా చేసి పెట్టాలండి. పిల్లలకి లిక్విడ్ ఐటెమ్స్ అయితే పిల్లల డైజెషన్ డైజెషన్ కూడా బాగుంటుంది.
అవునండీ ఆ మనం డైలీ ఆ తీసుకున్న ఫుడ్ తో పాటూ మజ్జిగ ఇవ్వడం గానీ ఏదన్నా జ్యూస్లు ఇప్పియడం గానీ అట్లా చేస్తా ఉండాలండి. లెమన్ రై లెమన్ జ్యూస్ గానీ
అవునండి అవును ఈ సబ్జా ఏమైనా ఐడియా ఉందండి సబ్జా వాటరు.
ఆ అదీ మంచి చలవకదండి. ఈ సమ్మర్ లో అసలూ మన ఏ జూస్ దాగిన చెరుకు జ్యూస్ లో కూడా సబ్జా ఏసిస్తరూ, నిమ్మ జ్యూస్ లో కూడా సబ్జా ఏసిస్తరూ.
అందుకే పిల్లలక్ ఆ పిల్లలకీ ఓవర్ నైట్ నాన పెట్టేసి నెక్స్ట్ డే రోజు మార్న నింగ్ ఇచ్చేస్తా అండి పిల్లలకీ.
చాలా గొప్ప విషయం అండి.
అంటే ప్చ్ మా సిస్టర్ ఒకళ్ళు ఉంటారండీ హెల్త్ ది హెల్త్ కాన్షియస్ గురించి బాగుంటారూ. వాళ్ళు ఎక్ కొంచెం ఐడియాస్ ఇస్ సజెషన్స్ ఇస్తా ఉంటంటే మేమ్ చేస్తా ఉంటాం అండి.
ఆహా
ఇప్పుడు అంటే ఇప్పుడు అంత మోడర్న్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఫుడ్ గానీ మన లివింగ్ స్టైల్ గాని అన్ని చేంజ్ అయిపోయినయి కదండి. ఒకప్పుడు మా నాన్నగారి టైం లో అయితే ఇవన్నీ ఏమి ఉండకపోయేవంటండి.
ఆ అప్పుడే అప్పుడు ఇవన్నీ ఉండాడండి మం మంచిగా పొద్దున్నే పెరుగన్నంలో ఉల్లిగడ్డ ఆనియన్నూ ఓ పచ్చిమిర్చి ఏసుకొనీ తినేసీ ఇట్లా పొలం పనులకనే వెళ్ళేటోళ్ళండి అసలు అది చాలా మంచి ఫుడ్ అండి. అద్ ద్ గూడా ఈ రోజుల్లో అదే ఆ హోటల్లో కూడా ఆ ఇట్లా డెకరేట్ చేసీ అదొకా స్పెషల్ ఫుడ్ లాగా
అవునండీ విన్నాన్ నేను కూడా కుండ బిర్యానీ లాగా పెడుతున్నారు కదా రెష్ స్టారెంట్స్ లో
అవునండి ఆ కుండ పెరుగన్నమ్మనీ అట్లా
ఇప్పుడూ బ్యాంబూ చికెన్ అనీ, కుండె బిర్యాని అని అట్లా పెడుతూ ఉన్నారు. చూసాను నేను కూడా, కానీ ఒకప్పుడు కుండలోనే పెరుగు కూడా కుండలో తోడేసేవాళ్ళంటండి.
ఆ అది చాలా బాగుంటదండి అట్ల ఆ పెరుగు కుండలో పెరుగూ నేను ఒకసారి మా అమ్మమ్మలూరులో నేను ట్రై చేశాను. అసలు చాలా బాగుంది చాలా అద్భుత్ తం అదీ
ఇ ఇప్పుడు పెరుగని ఇక మాత్రమే కాదండి ఇప్పుడు మజ్జిగ్ కా నీ ఏదైనా పిల్లలకీ మల్లి కంటిన్యూస్ గీయాలండి మనం. మార్నింగ్ ఈవినింగ్ అట్లా డైలీ ఒక టూ టైమ్స్ ఇస్తే చాలా మంచిదండి పిల్లలకీ.
అవునండి, ఆ ఇట్లా డ్రై ఫ్రూట్స జ్యూస్ అన్నది కూడా, ఆ మీరు అన్నది అసలు చాలా మంచి ఫుడ్ అండీ, పిల్లలు చాలా ఆరోగ్యంగా పెరుగుతారు అట్లా డైలీ ఒకా ఆ డైలీ అట్లా అలవాట్ చేస్తే చాలా మంచిది.
పిల్లల్ కీ ఆకూర్ల ఇ మీ ఆ పిల్లలు ఆకూరళ్లు తింటారండి.
మా పిల్లలూ ఆకూర్లు ఇష్టపడరు కానండి నేనేం చేస్తా అంటే, ఆ పప్పులో ఆ ఇట్లా ప్చ్ అంటే కర్రీస్ కొన్ని అట్లా కలిపి ఇవ్వడం అట్లా చేస్తామండి.
మంచి ఐడియా అండీ, మా పిల్లలకి అంతే చేస్తా అండి పాలక్ కూర్లో పప్పు ప్చ్ ఇప్పుడు ఆకూర్లో ఏ ఆకూర్లో అయినా ఒక్కొక్క విటమిన్ ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ కరేపాకు ఉందండి కరేపాకు కంటికి మంచిది. ఇప్పుడు పుదీనా ఉంది పుదీనా బ్లడ్ ని ఫ్యూరీ ఫ్ ఫై చేసిద్ది. ప్చ్ మేమ్ మనం అనుకుంటాం కాని ప్రతీ ఆకూర్లో ఒక్కొక్కా విటమిన్ ఉంటదండి. మునగాకు ఉందీ కరివేపాక్ లాగా చేస్ పొడిలాగా చేస్తరు, మునగాకు కరివేపాకు పొడి విన్నారా.
ఆ విన్నామండీ, విన్నాం ఆ మా అమ్మమ్మ చేస్తారండి.
అట్లా ఇడ్లీలో కూడ, అట్లా కారపూడి ప్లేస్ లో, ఈ కరవేప్ పాకు మున్నగాకు పొడి రెండు కలిపి ఇస్తే కూడా పిల్లలకి చాలా బాగుంటదండి. హెల్త్ కి హెల్త్ విటమిన్స్ కూడా మంచిగ వస్తాయి. పిల్లలకి బాడీకి
అవునండి ఆ ఆ అదే మా కారం పొడి అంటే అంటే మన ఈ కరివేపాకు కారంపోడి ఉంటది కదా అండి
అవునవును విన్నానండి
మేము ఫుడ్ లో డైలి కొంచెం దాంట్లో ఇది ఉంటది కద అండి నెయ్యి నెయ్యి గల్పుకోని కారబ్ గడు కని పప్పు పప్పు పక్కన అట్లా మంచింగ్ కి తీసుకుంటాం అండి అసలు టేస్ట్ కూడ అద్భుతంగ ఉంటది మంచి మంచి ప్రోటీన్స్
ఓహోహో సైడ్ డిష్ లాగా తీసుకుంటారు అన్నమాట. సైడ్ డిష్ లాగా తీసుకుంటారు.
ఆ మంచి మంచి వి అందులో విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని అన్ని వస్తాయండి
అవునండి అవునండి మీరన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనం అనుకుంటాం కాని, నాన్ వెజ్లలో కూడ చాల విటమిన్స్ ఉంటాయండి. ఇప్పుడు సీ ఫుడ్ ఉంటది సీ ఫుడ్ ఇపుడు సీ ఫుడ్ ఇచ్చిన పిల్లలకి ఫిష్ ఇస్తే, చాలా మైండ్ షార్ప్ అయిద్ది అంటారు. పిల్లలకి
ఆ అవునండి మేము అంటే అప్పుడప్పుడు సమ్మర్ క్యాంపులకి వెళ్తా ఉంటాం. అప్పుడు ఈ సీ ఫుడ్ ఉంటె ఆ అవునండి అయితే సీ ఫుడ్ ఉంటది కదా అండి ఆ అంటే మన బీచ్ సైడ్ వెళ్ళినప్పుడ్ ఇప్పుడు దగ్గర్లో దొరికే సీ ఫుడ్స్ అన్ని తినిపిస్తా అండి పీతలు గాని చేపలు గాని
రొయ్యలు తింటారా సార్
ఆ రొయ్యలు ఇష్టంగా అండి పిల్లలు కూడా ఇష్టపడతారు. రొయ్యలు అంటె
అంటే ఫ్రైయా కర్రీ అండి
నాకు కర్రీ ఇష్టం అండి పిల్లలు ఏమో జంక్ ఫుడ్ కి అలవాటయి వాళ్ళు ఫ్రై ఫ్రై నానా ఫ్రై కావాలి నానా ఫ్రై కావాలంటారు.
అవునండి అవునండి పిల్లలు మాక్సిమం మా ఫ్రైస్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
అవునండి
పూర్స్ అన్ని తింటారండి పిల్లలు
ఆ కొన్ని ఫ్రూట్స్ అండి ఆ కొన్ని అంటే ఆపిల్ తింటారు.
వాళ్ళ తీ వాళ్ళ బాడీకి విటమిన్స్ సార్ సౌండ్ వస్తుంది సార్ మీ ద సైన్ నుంచి సౌండ్ వస్తుంది సార్
ఆ బనానా బనానా తింటారు మంచిగా పైనాపిల్ తింటారు
ఏ ఫ్రూ మన పిల్లలకి పిల్లల బాడీకి కావాల్సింది మనం ప్రోటీన్ టిన్స్ ఇవ్వడమే కద సార్ ఫ్రూట్స్ తినకపోతే జ్యూస్ లాగా చేసి ఇచ్చినా చాలా బాగుంటదండి పిల్లలకి
ఉమ్ అవునండి అయితే ఆ కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గియండండి అన్నం లాంటివి అట్లా అన్నం కొంచెం కొద్దిమోతాదే ఎక్కువ చపాతీలు అట్లా నైట్ టైం లో జొన్న రొట్టెలు
అవునండి మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు జొన్న రో జొన్నట్టలు నైట్ టైమ్ తింటే చాలా మంచిది అన్నారండి
ఆ ఈ ఈ మధ్య డాక్టర్లు కూడా అదే సజెస్ట్ చేస్తున్నారండి
చెప్పినట్లు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా అండి షుగర్ పేషెంట్స్ కూడా జొన్నోటలు తింటే చాలా మంచిదని చెప్తున్నారు
ఆ ఆ అదే అండి డాక్టర్లు కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు
ఇప్పుడు మనం కర్రీస్ ఏం చేసినా కానీ దాంట్లో కారం ఉప్పు కూడా చాలా తగ్గించాలని చెప్తున్నరండి డాక్టర్స్
అవునండి
ఇప్పుడు మనకి ఉప్పు కారం వల్ల ఇప్పుడు సాల్ట్ ఎక్కువైంది అనుకోండి మనకి బీపీ వస్తుంది జనరల్ గా ఆ బీపీ నుంచి షుగర్ కి రావడము షుగర్ నుంచి ఇంక ఒక్కొక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇష్యూ రావడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి మన కారం కారం ఉప్ ఉప్పు కంపల్సరీగా తగ్గించి ఎసుకోవాలండి
ఆ అవే అండి అసలు మనం టేస్ట్ కోసం అని వేసుకుంటాం కానీ కారం ఉప్పు అసలు మన బాడీని చాలా పొల్యూట్ చేసేస్థాయి అండి ఆ మెత్తం బ్లడ్ అంతా పొల్యూట్ బ్లడ్ అంతా పొల్యూట్ అయిపోతది సో అవి మాక్సిమం యావైడ్ చేస్తే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఏం చెప్తారండి మాక్సిమం ఇంటర్వ్యూలు చూస్తా ఉంటంటే వాళ్ళు ఏమంటారు మేమంతా బాయిల్డ్ బాయిల్డే ఎక్కువ తింటాము అని అంటారు కానీ కారం ఉప్పు కూడా మేము ఎప్పుడు మా చా చాలా మంది సెలబ్రిటీస్ చెప్పారండి మా కారం ఉప్పు అంటే ఏంటి ట్ట తెలదని అంటారు
అవునండి ఇప్పుడు రీసెంట్ గా చాలా ఇంటర్వ్యూస్ మీరు చెప్పినట్టు ప్పుడు ఇప్పుడు అవకాడో జు అవక్ కాడ్ జూస్ కానీ అట్లా వాళ్ళు కూడా ప్రోటీన్ ఫుడ్ కూడా తీస్ కుంటా ఉంటండి మెయిన్ ఆయిల్ లెస్ ఆయిల్ లెస్ తక్కువ ఉండేటట్టు బాయిల్డ్ ఎగ్ ఎక్స్ కానీ మిల్క్ గాని అట్లా ఇస్తే పిల్లలకి చాలా మంచిదండి డైలీ ఒక ఎగ్ మళ్ళీ బాయిల్ అంటే బాయిల్డ్ ఎగ్ ఒకటి మిల్క్ కంపల్సరీ ఇయాలండి పిల్లలకి
ఆ బాయిల్డ్ మాక్సిమం మన మనం తినే ఫుడ్ లో ఎవ్రీ టైము బాయిల్డ్ బాయిల్డ్ ఉండేది చూసుకుంటూ ఉండాలి మాక్సిమం డోంట్ రూల్స్
మా అవును మన హెల్త్ తుండేది మనం హెల్తీ డైట్ తీసుకుంటే మనకి ఈ హెల్త్ ఇష్యూస్ రావండి
అవునండి ఫుడ్ ఎ అండి ఆ మంచి తీసుకుంటేనే మనం హాస్పిటలైజ్ అవ్వం అండి ఆ కానీ ఎక్కువ మూతాదులో తీసుకు కున్నా తక్కువ మోతా లో ప్రోటీన్స్ విటమిన్స్ తీసుకున్నా ఇబ్బంది పడతాం సో తీసుకునే ఫుడ్ లో క్వాలిటీ క్వాంటిటీ చూసుకుంటూ ఉండాలండి
అవునండి ఇప్పుడూ చూస్తున్నాము మనం హీష్ ట్యూ హెల్త్ ఇష్యూ ఎట్ సైడ్ నుంచి వస్తుందో తెలియదు కదండి మనవి అనవసరమైన ఆ ఫుడ్ తినేసి జంక్ ఫుడ్ తినేసి హాస్పిటల్ లో మనం మనీ వేస్ట్ చేసుకునే బదులు మన ఇంట్రెస్ట్ తోటి ఓపిగ్గా హోమ్మేడ్ ఫుడ్ తింటే మంచిదండి ఇప్పుడంటే ఇ ఇప్ప్ ఇప్పుడంటే ఇట్ల వచ్చినాయి కదండి ఒకప్పుడూ ఒకప్పుడు ఇట్లేం లేదు కండి కట్టెల పొయ్ మీద ఎట్లా చేసుకుని చేసుకుని తినేవాళ్ళు
అసలు ఈగ్యా ఈ గ్యాస్లు వచ్చినప్పటి నుంచే ఇట్లా ప్రా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి కానీ ండి ఎక్కువ కట్టల పొయ్యి మీద ఓకే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అ అ ఓకే అండి